హలో హాయ్ హలో బాగున్నాం మీరు బగున్నారా
ఆ బాగున్నామండి
ఎమ్ చేస్తూ హ్మ్ అయింది మీది అయిందా లంచ్ అచ్చ
ఆ అయిందండి ఇందాకే అయింది ఎండలు ఎట్లుంటున్నాయండి మీ దగ్గర ఆ మాది మాటన్ అండి
చెప్పండి ఇంకా చాలా ఎక్కువన్నాయంండి
అవునా ఆ అదే మ మార్నింగ్ టై లో అండ్ ఈవినింగ్ టై లో తప్ప ఆఫ్టర్నూన్ టై లో బయటికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది అండి
అవును మా దగ్గర కూడా చాలా ఎక్కువు న్నాయి మాకు అసలు ఒక చిన్న బాబు ఉన్నాడు సో అందుకని ఇంట్లోనే ఉంటున్నాం బయట ఎటు వెళ్ళట్లేదు
అవునా అవుఅవునండీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం కొంచం చాలా జాగ్రత్తగా ఉండాలి
హ్మ్ హ్మ్ అద అలాని బయటికి వెళ్ళట్లేదు మొన్న పడిందండి త్రి తీ డేస్ బ్యాక్ వర్షము ఇతే లేదు మీ దగ్గర పడిందా
ఆ పడిందండి త్రీ డేస్ అంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ పడింది చాలా పెద్ద వర్షం ఉరుములు మెరుపులు అలా అండి నైట్ అసలు కరెంట్ కూడా లేదండి అసలు నైట్ అంతా కరెంట్ లేదు తెల్లారి కూడా ఆఫ్టర్నూన్టుఫ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కు ఏమో వచ్చిందండి కరెంట్ చాలా ఇబ్బంది పడ్డాం దోమలు అవి చాలా ఇబ్బంది అయింది
పవర్లేకపోతే కష్టమే అండి ఇట్లా ఏ పనులు కూడా చేసుకుడానికి రాదు కదా
హ్మ్ అవును మెయిన్ మళ్ళీ వాటర్ అయిపోయినాయి మోటారు కరెట్ కావాలి చాలా ఇబ్బంది అండి వాటరు కరెంట్ అది చాలా ఇంపార్టెంట్ థింగ్
అదే అదే
ఇంకా మీది విలేజా సిటీ అండి
మేమ సిటీ లోనే ఉన్నామ అండి ఇప్పుడు సిటీ లనే ఉన్నాము నార్మల్గా అతే మేము ఉండేది వీల జ్లో ఇప్పుడు హాలిడేస్ గదా సమ్మర్ హాలిడేస్ గదా అని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఉమ్ ఉమ్ సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. సు
ఓకే మేము ఆ లేదండి అంటే ఉన్నాయి వెళ్ హాలిడేస్ అని విలేజ్ క వెళ్తే కొంచెం ఎండలు ఎక్కువ పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి ఇక్కడే ఉన్నామండి కొంచెం ఏమన్నా ఒకవేళ ఎండల్ తగ్గాక జోరు న ఎండింగ్ లో అట్ ఏమన్నా వెళ్తే వెళ్తాము ప్రెజెంట్ అయితే అ ఇక్కడే ఉన్నామండి ఇక్కడంటే కొంచెం ఏసి డి చల్లగార్లా పిల్లలు కొంచెం ఆ ఊర్లో వెళ్తే మ అంటే బయట తిరుక్కుంటా ఎండకు అసలు చెప్పిన మాట వినరండి ఊరికెళ్తే
అవునులేండి పిల్లల్ని ఎక్కడ పట్టాలము ఈ కాలం పిల్లల్ని సల్ కె పట్టలేము కదండి
అవున అవునండి అసలు
ఇంకా అండి మీ వారేం చేస్తు టారు
జాబ్ చేస్తారంండి ఇక్కడ
ఊహు
నేను హౌస్ వైఫె అండి ఇంట్లోనే ఉంటాను పిల్లని చూసుకుంటా ఇంట్ ఇంట్లోనే ఉంటాను ఆ ఈ పనే సరిపోతుందండి అ లు పొద్దున్న లేస్తే పిల్లల తోటి పని తోటి టైం
ఎంత మంది పిల్లలండి మీకు
ఇద్దరండి ఒక బాబు ఒక పాప ఇద్ రూ
ఇంకా వాళ్ళిద్దరితోనే సరిపోతుది పనికి నాకు ఒక బాబ్ అండి నేను కూడా మీలాగే హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంట ఆహా ఏం లేదండి నేను కూడా ఇంట్లోనే
పిల్లలు పెద్దగయ్యే వరకు కొంచెం కష్టమే అండి మన
ఏం జాబ్ చేయలేం అవును కొంచెం పెద్దగా అయితే ఏదైనా జాబ్ చేయనికి ఉంటది వాళ్ళు స్కూల్ కి వెళ్ళిపో తుంటే
ఆ అప్పుడు మన కొంచెం టైం అనేది దొరుకుతుంది కొంచెం ఏమైనా చేయడానికి కూడా ఛాన్స్ ఉంటంది ఇంకా మ్యాంగోస్ ఈ సీజన్ లో బాగా వస్తాయి కదండి తిన్నారా అండి
తిన్నామండి బాగానే తిన్నాం ఈ సార్ మాంగోస్ మా సార్ బానే తీసుకొచ్చిండు మాకి ఇక్కడ దగ్గరలో తోట ఉంటది ఒకటి
ఆా తోటలో అైయితే ఫ్రెష్గా మంచిగా దొరుకు తాయి అండి మ్యాంగోస్ బయట షాప్ లో అట్లా కొనేకి అంటే ఇట్లా తోటలు తెచ్చు న్నదిే బ
ఇక్కడ బయటికి ఇప్పుడు ఏడంండియి మొత్తం త్తం పౌడర్ వేసి
ఆ కాక ముందు పండ బెడ్ తున్నారు అవసలు చూడ్డానికి ఏమో మంచి ఉంటున్నాయి టేస్ట్ ఏమో నార్మల్ గ అట్లు ఉంటాయి హెల్త్ కూడా మంచిది కాదండి మేమ్ ఇప్పుడున్న అస్సలు అన్ని ఫుడ్ అన్ని ఆర్టిఫిషియల్ అయిపోయినాయి అండి ఉమ్ నయాచురల్గా అసలు ఏం దొరకట్లేవు అసలు ఉమ్
ఇంకా అండి ఏం చేస్తున్నారు పిల్లలు
లేదా లేదు ఆడుకుంటున్నారు వాళ్ళ నాన్న వాళ్ళ సండే కదా హాలిడే. ఆ ప్లస్ వాళ్ళ తాత కూడా వచ్చాడు ఊరి నుంచి ఒక త్రీ, ఫోర్ డేస్ అలా ఉందామని వచ్చాడు. ఆ వాళ్ళ తాతతో ఆడుకుంటున్నారు ఇగ మధ్యాహ్నం ఏం పడుకోవట్లేదండి సరిగ్గా అస్సలు
హ్మ్ హు సమ్మర్ లో కొంచెం పడుకుంటే బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా రెస్ట్ ఎక్కడ పడుకొనే పడుకోరు ఎంతసేపు ఆట ఆట ఆట
స్కూల్ కి ఎళ్ళోస్తేనేమో కొంచెం అలసిపోయినట్టు అలా ఉండి పడుకునేది మధ్యాహ్నం. ఇప్పుడు ఏమైతాంది ఇం ట్ల ఎంత ఆడినా అలసిపోతలేరు అస్సలు
మ్మ్ వాళ్ ద్దరు ఆడుకునే వేరు ఉంటది ఒక పది మందిలో ఆడుకుని వేరుంటది కదా. మ్మ్‌ మ్మ్ అట్లా అలిసిపోవట్లేరు ఇగ ఇం ట్లనే అదే చెప్పినరు ఇంక అండి పొద్దున్న ఏం టిఫ్
ఇవాళ వడ చేస్ తానండి
పిల్లలన్నీ ఫుడ్ తింటారా అండి?
ఆ తినారండి మా బాబు అన్నం తప్ప అన్ని తిం టడు కాని అన్నం తినడండి సతాయిస్తడు బాగా. ఒకవేళ తిను అని ప్లేట్ ముందు పెడితే వన్ అవర్, టూ అవర్స్ అట్లా కూర్చుంటడు. అస్ స్సలు తినడు అండి ఫ్రూట్స్ అలాం ఏమన్న ఉంటే తింటడండి. ఇంకన్నామస్
తినడు మ్మ్ సేమ్ మా బాబు కూడా అంతే అండి. ఫ్రూట్స్ ఎన్ని పెట్టినా తింటరు గానీ, అన్నం తినమంటే మాత్రం ఖచ్చితంగా రారు తినడు ఇగ ఫోన్ అన్నా ఇవ్వాలి, టీవీ అన్నా చూడాలి.
ఆ
రైమ్స్ అన్నా పెట్టాలి అట్లయితే ఏదన్నా తింట లేదంటే లేదు
అ ఈ సమ్మర్ లో కొంతమంది ఒడియలు పెడతారు కానీ మీరురేమని పెట్టారండి ఒడియ లు
నేనేం పెట్టలేదండి
ఈ మమ్మీ వాళ్ళు ఇట్లా అళద్దామని పెడుతూ ఉంటారు కదా
ఆ పెతూ ఉంటారు కాగానీ ఈ సార ఏం పెట్టలేండి లాస్ట్ టైం పెట్ ఇంటికి మే వడయాలి గాని ఎయయి సార్ బెటలే అలా
ఆ
అప్పుడు పెటిన మొత్తం పెట్టలే ఈసారి అవుకే ప్పచ్చడి పెట్టారా అండి
ఏంటండి
ఆవకాయ పచ్చడి పెట్టారా
ఆ పెట్టానండి అంటే మా అత్తమ్మవాలు ఆ మాతమ్మల్ అత్తమ్మవాళ్ళు పెట్టారండి ఇప్పుడు మా మామయ్య వచ్చినప్పుడు తీసుకొచ్చాడు
ఓకే
టేస్ట్ చూసామండి చాలా బాగుంది ఇంటి దగ్గర పెట్తే తీసుకొచ్చాడు చాలా బాగుందింది అండి టేస్ట్
ఇప్పుడు అవే స్పెషల్ చేయండి ఇంకా సమ్మర్ అండి
ఆవు అవు అవును చాలా బాగు ఏదా ప్రతి సంవత్సరం అలా పెట్టి పంపిస్తూ ఉంటది మాత్తమ్మ
ఆహా
ఏంటి దగగ ఆ విలేజ్ లోనే ఉంటారు అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఎంత నీర లోనే ఉంట
ఓకేండి
దగ్గర దగ్గరలోనే ఇల్లులో పోయినప్పుడల్లా సిగ పండుగలకు అన్న వెళ్తూ ఉంటాము అంత ప్రతి పండకు దసరా దివాలి ఇలా ఆ ప్రతి పండకు యెళ్తాం హాలిడేస్ ఉన్న ఫెస్టివెల్స్ అప్పుడెల్ తాం సంక్రాంత
మ్ అంతే అండి ఇగ జాబులు చేసే వాళ్ళ పరిస్థితి ఇంతే ఆ హాలిడేస్ ఉన్నప్పుడే వెళ్ళాలి ఇక మనం
అట్లా స్పెండ్ చేస్తూ ఉంటాము
ఇంక మేమైనా అంతే అండి ఇప్పుడు సమ్మర్ గదా అని సేమ్ మేమ్ మీ ఇలాగనే ఊరికెళ్ళలేదు అత్తమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ ఎండలు బాగుంటాయి ఎక్కువ అన్నమాట ఆ అనేసి ఇంగ టైం అత్తమ్మ వాళ్ళంటికి వెళ్లకుకుండా ఇక్కడ ఉం అమ్మ వాళ్ళ ఇంటికి టి దగ్గరనే ఉన్నాము ఇంకొక వారం వారం తర్వాత మళ్ళీ యెళ్ళిపోతాం ఆ స్కూల్ స్టార్ట్ అయితాయి బాబును గూడ ఇగ ఈ సారి హై స్కూల్లో జాయిన్ జెయాలి ఇప్పుడే ఫస్ట్ స్కూల్ క వెళ్ళడం వాడు సోగవాన్ని అనిస్ థ్యాంక్ యూ అండి ఆ ఇంకా పాప పాప చిన్నదాని
ఆ చిన్న దే అండి ఇంకా వన్ ఇయర్ కూడా చిన్నదే అండి పాప
ఊహు ఎన్ని మన్త్స్ అండి పాపకి
ఇప్పుడు నయినండి
ఊహు
బాబుకు అక్కడ ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఉన్నారా అండి మీ అమ్మ వాళ్ళ ఎంటి దగ్గర
ఆ ఇక్కడ ఎవ్వరు లేరండి ఫ్రెండ్స్ మాతోనే ఆడుత తడు వాళ్ళ మామలున్నారు ఆ మామలుతో ఆడతాడు ఇక్కడ పెద్దగా ఎవ వరు లేరు చిన్న పిల్లలు ఉన్ వాళ్ళింతకు ముందు ఇప్పుడు సామ్మర్గా కదా వాళ్ళు వాళ్ళమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళిరనమా ట
మ్ పక్కన పార్క్ అట్లేమన్నా ఉంటదాండి ఇంటి దగ్గర్లో
కులేండి ఒక కిలోమీటర్ ఎళ్ళాళ్ళి ఇగ ఈ ఎండకి ఏమెళ్తా
ఊహూ
ఆ ఇంట్లోనే లాన్ లోనే ఆడుకుంటుడుగా వాడు బొమ్మలతోన వాటర్ తో ఎక్కువ ఆడతాడు బొమ్మలతో కూడా కాకుండా
పిల్లలకెందుకో వాటర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది వాటర్ కి పిల్లల్ కి ఏదో అటాచ్మెంట్ ఉంటట్టుంటదండి
బాగున్నట్టుంది బాగా ఆడతాడు వాటర్ లో నువ్వేం డిస్టర్బ్ చేయ కుండుంటే మనం చాలింక ఎటు కూడా పోడు వాటర్ దగ్గర వొదిలేస్తే అక్కడే కూర్చొని ఆడుకుంటాడు మంచిగా సేఫ్గా ఆడుకుంటాడు ఏమతిచేయడిగ
అ అదే మా బాబు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరండి రీసెంట్ గా ఇక్కడ సంగ ఈ రీసెంట్గా ఈ కొంచెం ఎక్కడెక్కడన్నా పార్క్ ఉందా అని అనుకుంటే ఒక పార్క్ అట్లుంటే తీసుకెళ్ళాము ఆడిపిచ్చాము కొంచెం బాగెం జాయ్ చేశాడండి
ఉందండి క్యాంపస్ లో ఉంది కానీ ఇగ మేము ఇప్పుడ్ లే అక్కడ అక్కడ బానే తొడకెళ్ళి తక్కకెలి అక్కడార్ ఉంటాడక్కడ చాలా ఇక్కడ ఎప్పుడోసారి వస్తాం కదా ఇప్పుడు అందరి కియె హాలిడేసయ్యేసరికి అందరు ఊర్ల లల్లకెళ్ళేరు ఇ ఎవర్
అవునండి
ఆ
ఇంకా అండి
చెప్పాలండి టీ తాగుతారా ఈవినింగ్ టైమ్ లో
ఆ తాగుతామండి టీ అంటే చాలా ఇష్టం అండి నాకు
హ్మ్ మ్మ్
అది మార్నింగ్ తాగుతాను ఈవ్నింగ్ మాక్సిమం మాక్సిమం ఈవినింగ్ తాగకుండా ఉండడానికి ట్రై చేస్తా అండి కాకపోతే ఇవాళ సండే కదా ఇంట్లో అందరు పెట్టు అంటే నాకు కూడా తాగాలి అనిపిస్తుందిండి
అకే అందరితో పాటు మీరు తాగేసే సరేమ్ సంబధదండి ఒప్పుగండి చాలు హ్మ్ ఓకే ఒకే మరీ ఉంటాం ఉంటానండి ఓకే అండి బాయ్ అండి